హలో
హలో హలో హ అండి వినిపిస్తుందా హలో వినిపిస్
ఏం చేస్తున్నరండీ బాగున్నారా హా ఏం చేస్తున్నరండీ
ఏం జనన్ మీరండి హలో
మేము ఉన్నామండి మేము ఉన్నామండి
అవునండి
ఆ ఏడికి వెళ్తున్నారండి ఈరోజు
ఏవండీ షాపింగ్ కెల్తం అవునండి
మొబైల్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి
వినిపిస్తుందా అండి ఇప్పుడు హలో హలో
ఆ వినుపి వినిపిస్తుంది ఆ షాపింగ్కి వెళ్తున్నారా అండి
అవునండి మీరండి మీరు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తారా ఆఫ్లైన్ లో షాపింగ్ చేస్తారా
నేను ఎప్పుడైనా ఒకసారి ఆన్లైన్ లో చేస్తా లేకపోతే ఆఫ్లైన్ లోనే చేస్తా
ఓకే మీకు ఆన్లైన్ బెస్ట్ అనిపిస్తున్నా ఆఫ్లైన్ బెస్ట్
మాకు ప్రైజ్ ప్రైజ్ దీంట్లో చూస్తే ఆన్లైన్ బెటర్ అనిపిస్తుంది కానీ క్వాలిటీ దీంట్లో చూ తే ఆఫ్లైనే బెటర్ అనిపిస్తుంది మీకు
అవునండి నేను వచ్చేసి ఎక్కువ ఆన్లైన్ లో ఐ మీన్ ఏదైనా బట్టలు నచ్చితే ఆన్లైనే తీసుకుంటాను. ఆఫ్లైన్ లో ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా చూసి తీసుకుంటమండి
టదండి
ఆ బా ఉంటాయిండి
క్వాలిటీ ఎంత బాగుంటందా
ఇక్కడ చూసి ఆ కొంచెం గాంట్ లో పెట్టుకుంటే బాగుంటాయి కదండి
డ్యామేజ్ గేమేజ్ ఏమి ఉండదా మా ఫ్రెండ్స్ ఒకరు ఒకసారి ఆన్లైన్ లో ఆర్డర్ చేశారు సో షూస్ ఆర్డర్ పే పెట్టారు పాత పీజీలో ఒక ఫ్రెండ్ ఒకరు పాత పాత పీజ ఎప్పుడు ఫస్ట్ పీచు ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ షూస్ ఆర్డర్ పెట్టాడు ఫ్లిప్కార్ట్ లోను అమెజాన్ లోను మర్చిపోయా ఇప్పుడు
వాల్టి అటీ
లేదు క్వాలిటీ కాదు ఇప్పుడు సూ షూస్ ఆర్డర్ పెట్టి రడు వచ్చినాయి ఓకేనా ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక లూపర్స్ ఉంది ఒక షూ ఉంది
ఆ
అ రెండు శూలోకనా లే ఉటి ఫ్రెడ్ ఫ్రెండ్ గా ఉన్నాయి ఆ ఒక బూట్ బుట్కట్ ఉంది ఒక బుట్కట్ షూ ఉంది ఒక ఇంకోటి వచ్చేసి రన్నింగ్ షూ ఉంది
అ
అంటే మొత్తం మార్చి మార్చి వేసేసారు అది పాతవి అలా ఫ్రాడ్ చేస్త అందుకే చెప్పాను బాగుంటాయా అని
అద తు నం ఒ సార అ న ఇష్ట అంతే బ తు ఆతగదా అ ఆ మనబ ననకి ఇష్ట అదదా
ఆ
తీర్స పెట్ ఏద విషయంతిసాలల కాంది
ఆహా ఏ వాడు ఇంకోసారి వాచ్ ఏదో ఆర్డర్ పెట్టాడు వాచ్ కూడా అంతే ఏదో లో క్వాలిటీ వాచ్ పంపించారు అందుకే చెప్పా ఆన్లైన్ లో బాగుంటదా అని
నేనైతే ఎక్కువా అజియో మింత్రా అంటే ఎక్కువ ప్రాస ఎక్కువస్తుది హోల్ నా అళ్ కల్సమాాల స్వా హలో ఆ చెప్పండి
మిత్రాలో నా ఆర్డర్ పెట్టేది మీరు లేకపోతే మీషోలోనా
మీషోలో పెట్టా మీషోలో నేను పెట్టను నేన్ నాకు డ్రస్ట్ ప్రోడక్ట్స్ నచ్చవ్ డ్రస్ట్ క్వాలిటీ నచ్చవ్ అసల్కీ
మరింకె
అ అజి అజియో అజియో బాగుంటుంది అండి బి ఆ అజి అజియో లో ఒక ట్రిక్ ఉంది. టూ తౌసండ్ బట్టల్ ఆర్డ్ ఆ కార్డ్ జేసింది
ఆ
టూ తౌసండ్ ఆర్డర్ పెట్టేసే ఇది కూపర్ టూ తౌసండ్ పెట్టీ కూప్ పన్ వస్తాది
హ్మ
మనకి ఆఫర్ ప్రైస్ లోకి ఆ వచ్చేస్తాది బట్టలు.
ఓకే
అజీయో లో ఓ ఫైవ్ ఒకా ఆ హలో
ఆ చెప్పండి పైనొకా హలో
అ
పైనో క్క ఏముంటది వినిపిస్తుంది చెప్పండి ఆ వినిపిస్తుంది చెప్పండి ఆ వినిపిస్తుంది.
ఆ పైనొకా పైనొక అమౌంట్ చూపిస్తుంది. కింద ఒక అమౌంట్ ఉంటుంది. అక్కడ ఆఫర్ అమౌంటు అమౌంట్ రేట్ అది ఉంటుంది
ఆ
ఓకేనా ఎ అదే ప్రైజ లో కావాలంటే ఇప్పుడు టూ థౌజండ్ ఒక ఫైవ్ లో ఫస్ట్ చేసి చేయాల
మ్
అట్లా
ఓకే
అలా
ఓలనా
అ
అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఏమి చెయరాా అంటే అమెజాన్ బాగుంది
అగే నేను ఫ్లిప్ హలో పిజీ ఏమైనా బట్టలకి మాత్రం ఆ జీవం మత్ర అండి
అజీవు మీత్రనా ఓకే
హ అవునా నేను ఎక్కువ ఆన్లైన్ చేయనండి, నేను ఆఫ్లైన్ లోనే మా ఫ్రెండ్స్, వాళ్ళంతా కూడా ఆన్లైన్ లో ఎవరు నమ్మరు వాళ్ళ అప్పుడు ను చి చాలా నమ్మరు ఫ్లిప్కార్ట్ లో అంతా కొంచెం ఫ్రాడ్ జరుగుతుంది అని చెప్తారు అప్పటి నుంచి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్ట
అవును అండి
ఆ అక్కడ స్ార్ట్లేకపోయినా ఇక్కడ డెలివరీ బాయ్స్ ఏమైనా చేస్తారేమో అని, ఒక రోజు అలా వచ్చేసింది షూసు, సో అప్పటి నుంచి మేము ఆర్డర్ పెట్టట్లేదు అక్కడ అలా మీరు ఆఫ్లైన్ లో తీసుకోరా ఆన్లైన్ లో ప్రైస్ తక్కువ అని అక్కడ తీసుకు కొనేస్తారా
ఆ మనకి అక్కడ తీసుకుంటే ఇక్కడ తీసుకుంటామండి అలాగేండి కాజు ఎందు
ఓకే ఓకే కేమండి ఇంకా ఇది ఇంకా ఆన్లైన్ లలాప్స్ లో ఏది ఆప్ ఉందండి నాకు అసలు తె
హండ్రెడ్ రపీస్ంది ఇ
ఓకే
ఆ అంటే మీకెప్పు ఇప్పుడు మోసం జరగలేదండి కరెక్ట్గా మీరు ఏది ఆర్డర్ చేశారో అదే అదే క్వాలిటీ తర్వాత అదే ప్రైస్లో అదే అలాగే వచ్చిందా
అజియాలో బాగా వస్తాయి అండి మంచి క్వాలిటీ ఎప్పుడు ఆ జియోని అజియో అయినా మింత్రా ఆయన
అజీవో లో జెంట్స్ జెంట్స్ క్లోత్స్ కూడా ఉంటాయా
ఆ
అ
ఆ ఇంకేంటండి విశేషాలు
ఆహా మేము ఆన్లైన్ లో చాలా చేయమండి మేము ఆన్లైన్ లో చూస్తాం కానీ ఆన్లైన్ లో చూసింది సేవ్ చేసుకొని పెట్టుకుని ఆ
ఇ మా ఎ మా ఫేస్ మ నాసపే కలరే తీసుకోవాల ఫేస్
ఆ
వేరే కలర్స్ ఫులా బద్ద రపిస్త ఇ ఫేస్ కెమెరా కవ ఉంటా అ ఆ కలర్ గట్ని చూసి తెచ్చుకోవాలి కదా ఇప్పుడు లైట్ కలర్స్ మా ఫేస్
అవునా ఓకే ఓకే కలర్ షేడ్ అంతా బాగుండద క్వాలిటీ కలర్ షేడ్ ఏం రాదా
హ
ఆ అంటే ఎన్ని రోజ్స్ లో వస్తాయండి ఆర్డర్ పెడితే మీరు ఇప్పుడు ఆర్డర్ పెడితే ఎన్ని రోజులు వచ్చ చ్చేస్తయి
ఫస్ట్ వీక్ లోపల వస్తాయ్
వన్ వీక్ లోపల అంటే త్వరగా రావాలి అంటే మనం ఎక్స్ట్రా పే చేయ్యాలనా
వరే ఇప్పుడు త్వరగా రావమంటే తె
అలా ఏం లేదా
అ
ఓకే ఓకే అన్ అంటే అమెజాన్లో వచ్చేసి సో ఇప్పుడు మనకి వన్ డే లోనే కావాలంటే, ఇంకో థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. అలా ఆప్షన్స్ ఉంటది. అలా ఉంటదేమో అని అడిగాను.
త్వరగా వస్తుంది. పల్లెల్లో అయితే దగ్గర దగ్గర టెన్ చేస్తు తీసుకుంటుంది.
అవునా అడ్రస్ ప్రాపర్గా తెలియదు కదా. ఇక్కడ పల్లెల్లో అసలు అర్థం కాదు. కదా అందుకే అనిపిస్తుంది కదా. ఆహా ఇంకేంటండి మీరేం ఆర్డర్ పెట్టారండి రీసెంట్ గ
ఆ ఏడం
హు
ఇపొద్దు అయితే గ ఉంది కాటన్ దద సార్ ఉ బప్ ఉంటది కదండీ బప్ప ని పెట్
ఎందుకండి రీసెంట్ గా ఏం శాలరీ పడలేదా సాలరీ మీకు వేరేబల్ పే పడిందా ఈ ఈ ఈ సారీ
లేదండి
ఓకే ఏంటండి విశేషాలు
ఏం లేదండి
ఆ అంటే మీరు డ్రెస్ మాత్రమే ఆర్డర్ పెడతారా ఆన్లైన్లో
ఆ నాకేప్ కేక్ కొన్ను కేక్ బట్టన్ కొనాలంటే ఉంటుంద్ది
ఓకే ఉహు
అన్న రెడ్ బస్ అంత పో అదే సాధిర ఇట్లా సాందిద ఎట్లో ఒక డిఫరెంట్ చెన్ అనేది అన్నా తెలిసింది ఆ మీషేట్టలు ఏవి కే వడుతదివి హెవీ బట్టలు కొన్నావు
ఓకేనండి సరేనండి ఉంటానండి లాగేతే బాయ్ అండి బాయ్